మీర్ బావున్నారా
ఆ బావున్నామండి ఏం జేస్తున్నారు.
గిన్న అప్పా ఏస్తున్నామండి, మీరేం జేస్తున్నారు.
ఏం లేదండి కాలి బయట కూచున్నాం. వెదర్ని చూసుకుంటూ ఉన్నాం, ఏంటండి.
గిన్నప్ప
తెల్సఅండి మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే నేను సంతోషిస్తానండి.
గిన్నప్ప అంటే తెలుసా మీకు.
తెల్సండి గిన్నప్ప అంటే.
ఆ గిన్నప్ప అంటే ఏందో చెప్పండి.
గిన్నెకి పెట్టే అప్ప గిన్నప్ప.
వావో. సర్వ పిండి అంటే తెల్సా మీకు.
తెల్సండి
ఏంటి సర్వకు వేట్ పెట్టే పిండ ఆ
మీకేలా తెల్సండి
సర్వాక్ పిండి పెడతారా అండి, సర్వ తింటదా సర్వ.
సర్వకి పిండి అంటించి కాలుస్తామండి, అప్పుడు అది మస్తు కుక్ సర్వ అంటే ఆ దాన్నేమంటారు ఒక సర్వ లాంటిదండి, చ చంబు లాంటివి ఉంటది. చెంబు లేక్క ఉంటదండి, ఒక చెంబులాగా ఉంటది.
ఏం జెప్తున్నారండీ అసల్ మీరు.
చర్వ అంటే బిందె టైప్ లో ఉంటాది కదండి.
అవునా అండి, నాకు తెలువదండి అయితే
గిన్నె గిన్నె లాగా ఒక శంభు షేప్ ల కింద ఇట్లా శెంభు ఎట్లా ఉంటదండి ఇట్లా. రౌండ్గా ఇది కూడా అట్లా రౌండ్ ఉంటదండి సర్వా. భాషింగా భాషింగా బలాల్, ఏంటండి
రౌండ్గా, రౌండ్గా ఉంటద అది గుడా.
అవునండి
నా ఉందుగా అంటే తెిరుగులా ఆ అర్థం తెలుసా మీకు
ఏంటండి
రౌండ్గా అంటే తెలుగులో అర్థం తెలుసా
గుండ్రంగా అని అర్
వ మీకు మీరు గెలుచుకున్నారు వంద మార్కులు చప్పట్లు చప్పట్లు
చిటికెలు చిటికెలు
వావ్ మా తెలుగు సర్ ఎపిచ్చారండి చిన్నప్పుడు చిటికెళ్లు చిటికెళ్లు
అవునండి మళ్ళా మీ మీరోక్కరు చెప్తారుగా అండి హిందీ సార్ గురించి బొడా కాకరకై జుట్టు అంటరనేసి బొడా కాకరకై లెక్క నాకదే గుర్తుందండి ఆ జ్యోకు పుల్ నవ్వు
చెప్పేదినండి బొడ కాకరకై షేట్టు మా హిందీ సారు జుట్టు
అవునా మీ ఇంది సార్ ఏం చేస్తున్నారండి ఎవరో పిచ్చోళ్ళు అయిరు అని అన్నారు కదండి మీరు ట్రైన్ దగ్గర ఉన్నారు ఇట్లని
ట్రెయిన్ దగ్గర ఉన్నరా గంత చిన్న దానికి పెట్టుకుంటే మనకు గాల్తది ఏం చేస్తారు మనకు అసలు నిన్న నేను బట్టుకొస్తద్దా మీకు నిప్పు ఇంకేంటి విశేషాలు బాగున్నార అందరు
మేము బాగున్నాం గాని నేనే ఏం చెప్పాను
అంటే మీరు చెప్పారు కానీ అప్పుడప్పుడు ఏం కాదు కదా కొంచెం కొంచెం మాట్లాడాలి కదా మనతో కూడా అందరితో మాట్లాడాలి కదా గట్టిగా మాట్లాడమన్నారా
ఈ మీ సారు ఉంటాడు కదండి మీ బోడ కాకరకై సారు ఎవరో
ఆవును
ఎవరు ట్రైన్ దగ్గర ఎవరు పిల్లలు వదిలేసి అట్లున్నారు అని చెప్పారు కదండి
ట్రెన్ దగ్గర పిల్
ఒకసారు ఎవరుకి ఆ ఒకసార్ ఎవరో పట్టించుకుంటలేరు అని అన్నారు కదండి ఒకసారు ఎవరో చనిపోయిరు వాళ్ళ పేరెంట్ ఆ వైఫ్ గిట్ల అందరు చనిపోయిరు కన ఎవరో అనేసి ఎవరో చెప్పిరు కదాండి మీరు ఎలొ స మీ సర్ గురించి
మా సార్ గురించి ఏమో లేదు లేదు మా హింది సార్ బాగున్నడు మంచినే అంటే బాగున్నాడు అంటే అట్లా కాదు మంచినే ఉన్నాడు
మరి
ఇట్ల కింది కొంచమ్మ ఉ అట్ల పట్టుకో మా హిందీ సార్ బానే ఉన్నాడు మరి ఇంగే సారో నాక్ గుర్తు
మీరే చెప్పిరండి నాకు అది ఇంకా గుర్తుంది
మా సార్లుందరు బానే ఉన్నారు
ఏంటండి
మా సార్లు అందరు బానే ఉన్నారండి అసలు నేను మా సార్ల గురించి ఏం చెప్పాని అయితే అది మరి నాకు గుర్తుకులే ఇదా నాకు గుర్తుకు లేదు అని అంటున్నా అవునండి నూనె బొ మీకు అంటే సరపిండి పిసుకడం తెలుసా
తెలుసండి
తీసుకారండి
ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి దాంట్లో బియ్యం పిండి వేసుకోవలి బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నక దానికి తగ్గ కరివేపాకు ఏదన పప్పులు ఉంటాయి గాని పచ్చిశనిగ పప్ కారం తగ్గట్టు ఉప్పు తగినంత కొంచెం జీలకర్ర కొంచెం
ఒక్క నిమిషం అండి
ఎందుకండి
ఉ చెప్పండి
అంటే చాలా ఎక్కువ అవుతుంది కదండి
ఒక గిన్నె వద్దంటార
ఆ కొంచెం లిటిల్ చాలండి మీరు ఫస్ట్ దాన్ని ఒక గిన్నెకి స్ప్రెడ్ చేయ్యండి కొంచెం లైట్ గా ఎందుకంటే మళ్ళీ మీకు చ అనారోగ్య అంత ఉన్నారు అన్నారు కదా అండి మీరే
చాలా ఎక్కువ నూనె అయితది కదండి
ఊకే పోతాం మళ్ళ దీనికి దానికి సపరేట్ గా
ప్రతి ఒక్క అప్పకి నూన అండి మీరు మనుషులేన అండి మీకు అసలు అప్పలు చెయొచ్చ అండి
అంటే నూనె ఎక్కువ వాడుతున్నారాంట్ర
ఆ మరి మీరే హెల్త్ మంచిగా లేదు అనేసి కొంచెం చాలండి ఏం కాదు కొంచెం దానికి అంటి అండి ఎక్కడి వరకు వస్ అక్కడ వరకు దీట్లో నార్మల్ పెట్టండి కొంత పవ నూన అంటే ఏమనుకుంటారండి మీరు నేనైతే నేనైతే మటన్ కూర వండమన్న వండుత తోటి
మటన్ కూరన
మటన్ కూర నీ నేను చేస్తా కద నేను చేస్త వితౌట్ నేను చేస్త అండి వితౌట్ ఆయిల్తో కూడ మటన్ కూర వండుతా
వితౌట్
నూనెగ నూనెతో కూడ నేను మటన్ కూర వండడం వచ్చు
చి బాగుంటద
బాగుంటద బాగుంటది అట్లా వేపుడు లెక్క చేసుకుంటే పక్కకు పెట్టుకుంటే చారులోకి నడుచుకుంటే బాగుంటాయి నంచుకొని తింటే మ
ఏమి ఉత్గ ఉత్గ
అంటే ఉప్పు కారం కూడ వేస్తాను లేండి కూరలెక్క కాదు కానీ వేంపుడు లెక్క వేపుడిలాగ
మంచి
హలో
ఆ విన బడతలే
ఆ వినిపిస్తుంది అండి
అంటే మాకు నూనె పెడితేనే మంచిగ అనిపిస్తది ఇగ
సరే మీ ఇష్టమ
సరే చెప్పండి చెప్తే మీరు చెప్తే అంటే ఆరోగ్యానికే కద చెప్పే వింటాం ఎట్ల చేస్తావు చెప్పు మరి నూనె లేకుండా
దేన్నండి
ఆ అడిది మటన్
మటనా ఇప్పుడు మటన్ కాదండి మీరు సర్వ పిండికి కొంచెం నూనె తగ్గియండి అని చెప్తున్నాను అంతే
సరే ఇంకో నెక్స్ట్ అంటే ఇంకొక గిన్నె పెడతాం కదా మళ్ళీ
ఆ అవునండి
చెంచా నూనె పోత్తా
ఆ వెరీ గుడ్ అండి అవును మీ పావడంటే ఎంత ఎంతది ఉంటదండి పెద్దద చిన్నద
పావడంటే ఎంత ఉంటందంటే మేము ఇప్పుడు అరకు తడువు అంటే ఇప్పుడు టమాటాలు వండుతాం కదా కూర
అవునండి
ఆర కిలో కైతే పావున్నర పోత్తానండి కూర లొ
మీరు బాగానే నూనె తింట్రా అయితే మీరు నూనె బాగానే తింటరా అయితే
మా పావ వెళ్తు ఉంటుందండి మీకు ఫోటో పెడత మీ పావ ఎంతతుంటుది ఎన్ని గ్లాసులు పడతయి చిన్ని గిన్నెడతన్న
ఏంటండి
ఆ మీ పావాడ్చినగ్లాస ల పడతదా అంటున్నా మీ పావడండి మీ పావడు
మాది మా పావు ఎట్లుంటందింటే ఒక కాఫీ కప్పు లాగా ఉంటుందండి
కాఫీ కప్అంత ఉంటదా
అంటే కాఫీ కప్పులు లాగా ఉంటాయి కానీ అంతేం ఉండదు చిన్నగింత ఇప్పుడు నేను ఆ జండుబామ్ ఉంటంది కదండి జండు బామ్ సీసా తెలుసు కదండి మీకు జెండు బామ్ సీసా
అవును చిన్నది
ఆ అలా ఉంటదండి
ఆ ఆ మా గాంతే ఉంటది
గ్రీన్ కలర్ది ఆ గంతేనా
ఆ కొంచెం పెద్దేది అవుతదేమో మరి
మా అమ్మ గారు కూడా అండి అసలు ఘోరంగా పోత్తదండి అసలు నూనె మేమైతే ఘోరంగ తిడతామండి మా నాన్న గారు నేను ఇట్లా పోయొద్దు ఇట్లా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్తామండి మా అమ్మకి అయిన కూడా మా అమ్మ మా మమ్మీ ఇప్పుడు ఏం చేసిందండి పావు తీసేసిందండి నూనె డబ్బు గూడా పక్క పక్క పెట్టి మా మమ్మీ ఇప్పుడు క్యాన్ తీసుకొస్తారు కదండి నూనె క్యాన్ తుట్లో పోతాను ఎంత పడుతదండి
మా అమ్మ కూడా అట్నే పోత్తది అప్పుడప్పుడు
అట్లా పోత్తె ఫుల్ నూనె పడుతది మా నాన్నకి కొంచెం కొవ్వు అంటే హార్ట్ అప్పుడప్పుడు నొస్తది నాకు కూడా హార్ట్ నొస్తుంది ఇట్లా అని మా అమ్మగారు చెప్పినా కూడా మా అమ్మగారు విననే వినరండి
అంటె నూనె పోస్తేనే నొస్తుందంటారా
హ నూనెక్కువ తింటే అట్లనే కొలెస్ట్రాల్ వెలుతాయండి ఆల్రెడీ మన లివర్ మనకి కొలెస్ట్రాల్ ని ఇస్తుంది మనం ఇంక దాంతో పాటు ఇంకికా బ్యాడ్ కొలెస్ట్రాల్ వెచ్చుకుంటే మనకి అన్ హెల్తీ కదండి అనారోగ్యం కదండి
అవునువును
అవును కదా
అవునండి
అందుకే తక్కువ నూనె తినడం చాలా టేస్ట్ పక్కకు పెడితే ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్ కదా అండి
అవును అండి మీర ఏం చెప్తే అది కరెక్ట్ అండి
అలాగే ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కొంచెం దంచి యాడ్ చేస్తే టేస్ట్ మంచిగానే ఉంటుంది ఇప్పుడు టేస్ట్ కొంచెం పెరుగుతుంది వెల్లుల్లి యాడ్ చేసి దంచండి ఆరోగ్యానికి ఆరోగ్యం వెల్లులి వెళ్ళ అల్లం కూడా కొంచెం దంచి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఉ కొంచెం మరీ మెత్త పేస్ట్లలెక్కా కాదు కొంచెం పంటికి తగిలేటట్టు అ రెండిటిని సపరేట్ సపరేట్గా వేస్తే తినేటప్పుడు బాగుంటది
అంటే మీరు ఫుడ్ వీడియోలు బాగా చుస్తారా అంత తయారు చేసేటివి
చూస్తానండి చూస్తాను కానీ చేస్తా అంటే అంత టేస్టీగా రావు ఎవరు తినరండి చేయడం రాదండి కాకపోతే నేను చాలా వీడియోస్ చూస్తాను
అంటే మీరు చెప్పే విధానం ఎట్ందంటే పంటికి తగులుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు
అ
పంటికి తగులుతుంది అని చెప్పావు కదా
అవునండి
అందుకే నవ్వు వచింది పంటికి తగులుతుంది అనేసరికి
అంటే వీడియోస్ లలా అంటారండి పంటికి తగులుతే నంచుకోవడం అని ఇట్లా అంటారండి సరే అండి మరి నేనుంటాను బాయ్
ఉమ్ బాయ్ బాయ్
ఉప్చ్
పెట్ పేట వాయిస్తారు నన్ను